ఆ వినిపిస్తా స్తుందండి ఏం చేస్తా సరేండి బాగున్నారా
ఆ బాగున్నామండి టీవీ చూస్తున్నాం
భోజనం చేస్తారంండి
చస్తున్నారండి
ం చేయట్లేదండి ఖాళీ కూర్చున్నాను భోజనం చేస్తారంండి
ఇంకా లేదండి చేస్తున్నాము
ఓహ ఏం చేస్తున్నారండి ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
ఆ బాగున్నామ అండి అందరం టీవీ చూస్తున్నా
అవు ఏం స్పూస్ చేస్తారండి ఈరోోజు
ఫిరోజు అడి మటన్ కర్రీ అండి
మీరే ప్రిపేర్ చేస్తారు సరేండి
ఆ ఉవుందండి
మీరు వంట బాగా చేస్తారండి అయితే
ఆ పర్లేదండి మా పెళ్ళ కోసుమ ఈటి చేస్త వస్తూ ఉంటాం
ఏం చేస్ ఇన్ననే పాప ఆడుకుంటుందా
ఆ ఆడుకుంటుందండి అ
ఏం మరి పిల్లకి ఏమైనా మీరు కొత్త కొత్తగా ఏమైనా తయారు చేస్తారా అండి
అవునండి తయారు చేస్తూ ఉంటాము పెసరపప్పు అన్నము పెసర పప్పు అన్నం గా అండి పెసరపప్పు లో వెజిటేబుల్స్ అన్ని కలిపి పెట్టి కుక్కర్ లో విజిల్ సేపించి కొంచెం నెయ్యి కల్పెట్టమంటి
అది ఎలా అండి పెసరపప్పన్నం పెసరపప్పును రైస్ ఓకే సారీ
ముందుగా వెజిటేబుల్స్ అన్ని తీసు వెజిటేబుల్స్ అన్ని తీసు కుంటాం కదండి వాటిలనన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్యారెట్ క్యారెట్ కొంచెం క్యాబేజీ బీన్సు
వెజిటెబుల్స్ ఏమైనా తీసుకోవచ్చా అండి
ఆ వెజిటేబుల్స్ మన ఇంట్లో ఉండే ఏవైనా పర్లేదండి అంటే బం లదుంప కానీ క్యారెట్ కానీ బీట్ రూట్ కానీ ఉంటాయి కదండి పెడితే తింటూ ఉండరు కదా అ అలాంటివి
అవి అట్లా చేస్
ఆ కొంచెం అవునండి కొంచెం సాల్ట్ కలిపి పేసి కొంచం కొంచెం నెయ్యి యాడ్ చేసి స్పూన్తో పెడితూ ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు.
అది హెల్త్ కూడా మంచిదండి.
హెల్త్ కూడా మంచిదండి. అంటే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా లేకపోతే ఎక్కువగా ఆకుకూరలే ఇష్ తు ఉంటాము.
మీ పాప ఎక్కువగా ఏం తింటదండి
ఎక్కువగా పప్పు నూనె ఏదైనా ఆకుకూర వేస్తే అది ఇష్టంగా తింటది. పాలకూర గాని చుక్కకూర గాని
ఆకురాలు బాగా తింటదండి
ఆ పప్పు ఇంకో ఆకుకూర ఏమన్నా ఉంటే తింటది
ఆ మీరే మీటింగ్ కఖదిస్తుమం
నేను రోజు ఇంట్లో ప్రిపేర్ చేసేయే ఇష్టంగా తింటానండి ఉమ్
మీది ఏంది మరి ఆ
ఏంటండి
అరేంజ్డ్ మ్యారేజ్ గురించి చెప్తారండి మీరు
అవునుండి
మ్యారేజ్ బాగా చేసుకున్నారా
ఆ బానే చేసుకున్నామండి ఆ పెద్దలు అందరు కలిసి కుదురుత చింద చేసు న్నాము హిందూ సం ప్రదాయం ప్రకారమే చేసుకుంటూ చేసుకున్నాము
మ్యారేజ్ గురించి మీకు తెలిసినవి ఏమైనా చెప్తారండి కొంచెం నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు
మ్యారేజ్ గురించి అంటే ఓ ఓ వ్యక్తి బాగా నచ్చిన తర్వాత ఇద్దరు పి పిల్లలు మాట్లాడుకుంటారు కదా పెద్దవాళ్ళు కలిసి అల్ మా ఇట్లా అవి కుదిర్చిన తర్వాత ముందు భోజనం చేస్తారు ఏంటండి ఆ ఇరువ
అండి మ్యారేజ్ గురించి
మ్యారేజ్ అండి బాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే ఇన్కమ్ంలో ఏ ఇబ్బంది ఉండదు అండి
ఉ
చి చిన్న చిన్న నోట్లు కూడా ఉండకుండా ఉంటది అ మంచి జాబ్ ఉండి కొంచెం ఏమో వెల్ సెటిల్డ్‌గా ఉంటే
చేసుకం
చేసుకుంటే మంచిది ఎందుకంటే ఫర్దర్‌గా కూడా బడ్డీన్ ఉండకుండా ఉంటది
మనకి ఎవరు సపోర్ట్ చెయపోయినా గానీ మనకి మనం తోడు ఆ సరిపోతాదండి,
అవునండి చిన్న చిన్న వాటలా కోసం కూడా అడ్జస్ట్ అవుతు అవుతూ ఉండాలి కదా
ఆ
ఉహు అలాంటి, టివి లేకుండా అవునండి ముఖ్యంగా ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటే ఇంకా మం మంచిది ఒకళ్ళ మీద ఒకలు ఆధారపడకుండా, ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు
అవునండి అప్పుడు పిల్లలకు కూడా
ఊ ఊ మీరు ఎలా అన్ని ఎ లోటు లేకుండా ఇవ్వడానికుంటది మీరు ఎం ఎలాంటి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారండి,
నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానండి
ఉహు ఎలాంటి అబ్బాయిని, మీరు చూడాలనుకుంటున్నారు
పేరెంట్స్ ఎవరు చూసినా పర్వాలేదండి మంచి వాళ్ళు అంటే సెటిల్ అయ్యి, పర్సన్ మంచిగా ఉండి గుడ్ హ్యాబిట్స్ ఉంటే చాలు ప్రేయర్ ఫుల్ గా ఉండాలండి అదొకటి ఇంకా
వాళ్ళు సెట్లు అయి ఉండాలి ఉమ్ ఉహు నాకు మంచి జాబ్ చేసి మంచి ఫ్రీగా ఉంటే చాలండి
ఆ అవునండి
ఉహు
అయిన ఈ జనరేషన్ లో ఎవరిని నమ్మడానికి కూడా లేదు అండి,
ఎవరు నమ్మే విధంగా కూడా లేరు
ఉహు,
అయి అయ్యే వరకు, బానే నమ్మిస్తూ ఉంటారు,
అవునండి ఏదైనా అవసరం వస్తే చేతిలో వదిలేసే వాళ్లే కాని ఎవరు
అందరూ అలానే ఉంటే అన్నారు
అవునండి
మీరు ఎప్పుడైనా బీచ్లకి వెళ్లారండి వాటర్ ఫాల్స్ కి బీచ్లకి,
వాటర్ ఫాల్స్ కి వెళ్లేదు గాని బీచ్ వెళ్ళానండి
హ ఇక్కడ ఎలా
వెళ్లి చాలా బాగుందండి అసలా మళ్ళీ వ్యూ అంత బాగుంటదండి ఈవినింగ్ టైమ్ చల్ల గాలి మళ్ళీ ఐస్ క్రీమ్స్ స్న్యాక్స్ తగత వంట చల్లగాలికి నడుచుకుంట వస్తే చాలా బాగుంటది ప్రశాంత ఆ మైండ్ చాలా ప్రశాంతంగా రిలీఫ్ అవునండి వాటర్తో ఆడుకుంటూ ఆ
నేను మా పెళ్ళ అయిన తర్వాత వయసు సగిళ్ళము
అవు
అక్కడ ఫోటోస్ దిగము పాటర్తో కూసేపు ఆడుకున్నాము
బాగా ఎంజాయ్ చేసారండి
మీరు మీరు స్నేహితులతో వెళ్ళారండి
లేదు ఫ్యామిలీ మెంబర్స్ తొ ఎల్లానండి
అ
ఆ వన్ డే మళ్ళీ వచ్చేసర లేకపోతే అక్కడ స్టే చేస్తారండి
అంటే మేము అక్కడ ఫైవ్ డేస్ ఉన్నాము కొంచెం ఉద్యోగపని మీద వెళ్ళాము అక్కడే హోటల్ల్లో ఉండి మళ్ళీ తిరిగి వచ్చే టైంలో ట్రైన్ టైం ఇంకా ఉంటే వెళ్ళొచ్చు
బాగ ఎంజాయ్ చేసేరండి యారు ఆడే
ఆ ఎంజాయ్ చేశామండి కొంజేపు మళ్ళీ ట్రైన్ టైమ్ అయిపోధ్ ఉందని వచ్చేసాము మీరు వెళ్తూ ఉంటారా త్వరగా
ఆ లేదండి ఎప్పుడో ఒక సారీ వెళ్ళాను అంతే అండి
ఉహు నేను ఒకసారే ఎళ్ళాను ఈసారి ఎళ్ళాలి అనుకుం ఉమ్ ఈసారి ఎల్లాలి అనుకుం కుంటన్నాము వెళ్తే తప్ తప్పకుండా కొన్ని మెమరీస్ని తీసుకుంటా చూడాలి
తర్వాత అవే గురువు ఉంటాయండి మనకంటూ మెమోరీస్ అవును
మంచి మంచి ప్రదేశాలను చూడాలని ఎప్పటి నుంచో ఆశ
గట్టిగా ప్లాన్ చేసుకొండి అయితే ఈ సారి మరి చాలా టైం అయింది ఇంకా తినలేదు పోవడం
మాకు చిన్న పిల్ల ఉందండి ఆ పిల్లతో ఆడుకోవడమే సరిపోతుంది మాకు
హు ఆ చిన్న పిల్లలు ఉంటే ఇల్లు చాలా
హు సాయంత్రం అయ్యేసరికి అ షెల్ఫ్ లో బట్టల అన్నీ వాషింగ్ మిషిన్ లో వేస్తదండి
అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది మళ్ళీ అవన్నీ వాష్ చేస్తారండి మళ్ళీ
మళ్ళీ అవన్నీ వాష్ చేయాల్సి వస్తుంది
మీ పాప డబుల్ పని చెప్పేస్త నన్ని అయితే
హు డబుల్ ట్రిబుల్ పనులండి రాక్షసి దెయ్యం అండి చెప్ప చె ఉన్న పని ఉండదండి ఆల్రెడీ నన్ని తిట్టిస్తా ఉంటది హు డాడి కూతురండి నన్ను ఏదన్నా హాస్టల్ల్లో ఉంటే వేసేయమంటుంది అండి
వాళ్ళ డాడీను తనే ఉంటారంటండి
హు నేను పళ్ళేక పోతున్నానండి లేకపోతే బానే వండుకొని తింటారండి.
బలే సరదా ఉం
హ్మ్ లెగ్స్ మార్నింగ్ లేసిన అప్ పుట్ నుంచి ఉరుకులే పరుక్
పడుకుని పడుకు ఎంత వరకు అండి చిన్నపిల్లలండి అంతే కదండి హడావిడి
చిన్న పిల్లలు పో పెద్ దోల్లే నైమండే ఎందుకంటే
వాళ్ళు పె పెద్దలంటే సైలెంటుగా ఉండి వాళ్ పని వాళ్ళు చూసుకుంటారు చిన్నపిల్లలయితే మనకు కూడా పని చెప్పేస్తారు ఇంకా
సింగిల్ రౌండ్ ఎల్కయితే మరీ కష్టం
హ్మ్
హ్మ్
అయినా పిల్లలుంటేనే ఆ సంతోషం వేర్లే
అవునండి మళ్ళీ కొంచెం ఎదిగితే ఈ అల్ల కానీ ఏముండదు అప్పుడు అల్లరిచేత్తే బాగుండు అనిపిచ్చిద్ది హ్మ్ అవును
మీరు మాది విషాల పట్ కన్ అందుకు చాలా సంతోషంగా ఉందండి
మాకు చాలా సంతోషంగా ఉందండి
సరే అండి మరి ఉంటాను బాయండి ధన్యవాదాలు